హలో మేడం నమస్కారం మేడం బాగున్నారా
బాగున్నారా మేడం
ఉమ్ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగునామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి వాట్టిగనే ఇప్పుడు ఖాళగానే ఉన్నా వర్క్ అయిపోయి పనయిపోయిందండి
అఆ
ఏ వన్ ఆ వన్ంట స్టార్ట్ చేయాలండి
అవ్న కాఫీ తగర
అండి
కాఫీ తి
ఆ తాగామె తాగమండి ఇంతకు ముందే తాగా ఫోర్కే తాగుతాం నాలుగు గంటలకే తాగుతామండి కొంచం అట్ల తల్లా నుస్తది కొద్దిగా ఫ్రీ అయితదని
అవునండి మిల్క్ మీరు బయట నేనా బయట తీసుకుంటరా మిల్క్ బయట తీసుకుంటరా ఉహుం ఎంత మరి అక్కడ లీటరు
లి టర్ కి ముప్ మ్ అరవై రూపాయల్ మేడం మేమే హాఫ్ లీటర్ తీసుకుంటాం
లీటర్ సిస్టీ ఫైవ సిక్స్టీనా
అమే ఆ మేడం
సిక్స్ ఆహా లీటర్ సిక్స్టీ రూపీస అంటున్నా
అవును మేడం అరవై రూపాయలు హాఫ్ లీటర్ కేమో ముప్పై రూపాయలు మేడం
అవునవునండి కాష్ట్ అంటే మీకు దగ్గరే ఉంటాయా పాల్ బాగా
ఆ పక్క ఊర్లో నుండి తీసుకొస్తాది మేడం ఆమా ఆళ్ళు బర్రాయే అమ్ముతరు పా పాకిట్ పల్ ఒస్తయ్ గాని మేం తీసుకోం మేడ అవి కల్తి ఉంటయ్ పిల్లలు కూడా హెల్త్ మా కూడా హే హెల్త్ ప్రాబ్లెమ్లైతయని మేము అ బర్రె పాలు ఆ ప్యూర్ పాలనే వాళ్ళ అం మా అమ్మడానికి వస్తారు మేడం మా లైన్ కి వాళ్ళ దగ్గరనే మేము తీసుకుంటం ఇప్పుడు చాలా కల్తి వస్తున్నాయి కదా మేడం పాలల్లో ఏమో ఏమో అన్ని హెల్త్ ప్రబ్లాలు వస్తున్నాయి ప్యాకెట్ పాల్ తగుతే అందుకనేశి ఉమ్ పిల్లలక్ కుడ హెల్త్ త్ బాగుండది ఉండది మేడం అవి తాగుతే కూడ
మ్ అంటే బాగుండయా చిక్కగా వస్తారా పాల్ మీకు బాగ్ వస్తదైతే మాక్ ఇక్కడ బరెపాలు విలేజ్ లోయినా చిక్కగా పోయారు మేడం పాలు మాక్ ఇక్కడ అరవై ఐదు రూపాయలు
అవునా మేడం మ్ పెరుగు పెట్టుకుంటాం కొన్ని కొన్నిమో ఆ ఆప్ చాయ్ చాయ్ పెట్టుకుంటం మేడం ఆ ఆవే ఇగ బైటియ్ ఎం తీస్ రా మేడ అవే పెరుగు కూడా అవే బరెపలలే మేమే తోడేస్
మ్ సరిపోతయా మేడం ఇంతమందిక్ ఆఫ్ లీటర్
ఆ సరిపోతాయి మేడం ఎక్కువ పిల్లలు పెరుగు తినరు మేడం మా ఒళ్ళు పాల్ తగుతార్ బూస్ట్ ఎస్కోని పొద్దు నిద్దరే మేడం ఉమ్ మ మ్మయ్య పెరుగు తింటాడు అం పాల్ తాగుతాడు అంతే మేము చాయ్ అత్తమ్మ మేం చాయ్యే కుంట ఉహ్
అవునవునా ఉదయం సాయంత్రం తీసుకుంట్ర
ఆ పొద్దున్న కొంచం చాయ్ తాగుతాం మేడం మేమిద్దరం వాళ్ళు పాలు తాగుతరు
అవునవునులేండి
క్కగా ఉంటాయి మేడం అవి పాలు పెరుక్కి కొన్ని చిక్కగా పక్కకి పెడతా కడమెయి చాయికి యూజ్ వా వాడతాం మే
అవునవును లేండి చిక్కగా వస్తె సరి పోతాయి కానీ ఇక్కడ అన్ని నీళ్లపాలు పోస్తే మ్మ్ కు పర్లేదు మీకు టౌన్ అయినా చిక్కగా పోస్తారంటే బానే పోస్తున్నారు
ఆ
మీ
ఇగ ప్యాకెట్ పాలు పట్టడానికి భయమయితది మేడం మళ్ళీ దగ్గు వస్తది పడ పోతే దగ్గు వస్తది ఆ ఇ బాగుండేది కదా వేరే స్మెల్ వస్తాయి ఆ పాలంతా
మ్మ్ అవునవును అందుకే ఈ బర్రెపాలే కొంచెం నీళ్లు పోసిన కూడా కొంచెం టేస్ట్ ఉంటది పా పెరుగు పాలు మనకి బాగా
వాళ్ళు అంటారు కదా
ఆ కానీ ఇప్పుడు ఆ బరగుడ్డు పాలల్లో కూడా కల్తీ కలుపుతున్నారు కొందరు అబ్బా బా బర్రె పాలు అంటాం గాని దాంట్లో మిల్క్ పౌడర్ యాడ్ చేసి వాటర్ పోసి తీసుకొని వస్తుంటారు అవి కూడా డైరెక్ట్గా బరుగొడ్డు పాలు కరెక్టా అనేది కూడా తెలీదు
ఆ నమ్మకంమైనోళ్ళ దగ్గర తీసుకోవాలి మేడం వాడకంలాగా ఎప్పటికి తీసు తెలిసిపోతాయి మేడమ్
ఆ అదే అదే అంటే అంటే అప్పుడే ప సో ఉంటాయి మనకి దీంట్లో మిల్క్ పౌడర్ వేసారా దీంట్లో మనం బర్రె పాలే ఎచ్ నిజంగా అనేది అట్లా ఉండవు ఇప్పుడు ఏం తెలుసుకోలే
తెలుసు అవును మేడం అవును బాగా కల్పి కల్ కల్తీ అన్నికి ఇప్పుడు రోజులు అన్ని కల్తీ మేడం ఏది స్వచ్ఛంగా ఏవి ఉన్ టలేవు అసలు అది కళ్లతో చూస్తే స్వచ్చమైన తెలుస్ స్తాంది లేకపోతే బయట ఏం చేస్తారు ఎవ్వరికి తెలుస్తలేదు ననుస
బర్రె పోసే దగ్గర పోయి పిండుకునేటోళ్ళకే తేల్వాలి అంతకి మించి ఇంగేం ల్యా
ఆ మేడమ్
మనం చెప్పగలం లేదంటే అవి ఏ పాలిస్తున్నారు ఏవో కూడా కొంచెం తెలియని పరిస్థి స్థితి మనకి ఇప్పుడు మ్మ్ ఇంకేం మేడం నైట్ కి ఏం చెయ్యాలి వంట
మ్మ్ నైట్ ఈ రోజు సా సాటర్డే కదా మేడం మ్మ్ నేను మాత్రమే ఒక్కపోద్దు మేడం వారానికి ఒకసారి ఉంటాం ఆ చపాతి చేసుకుంటాం మేడం ఆ ఆ ఒక్కసారి ఉంటాం మేడమ్ వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం మా ఇంట్లో వాళ్ళ కి అవునా అద్ తే ఒక పూట అన్నం తినేస్తాం పో మధ్యాహ్నం తినేసినాం మేడం ఇప్పుడు చపాతి చేసుకుంటాం టిఫిన్ లాగా ఒక మనిషి రెండు తింటాం మేడం తి
అవునవునండి అంటే మార్నింగ్ టిఫిన్ తింటారా
నిద్ది దోశ ఏదైన్నా వేదన ఏ సుకుంటామ్ మెడం
ఆహా మార్నింగ్ వింటారు నా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ అన్నంతింటారా
అంటే ఇవాళ మొత్తం ఒక్క పూటనే అన్నదింటాయి మేడంమ్ టిఫిన్ ఏం చేయం టీ రాాగుంటాం అంతే స్నానం చేసి టీ తాగుతాం చాయ్ తాగుతం ఇగ మం వి ఫే షే స్ స్నానం చేసి ది యింపూజ చేేసుకొని వంట వేసుకొని మధ్యాహ్నమే వదిలేస్తున్నాం మేడం తినేసినాం న ఇప్పుడు కొంచెం టిఫిన్ చేసుకుంటాం ఉప్మా అన్న చపాతి అన్న ఏదన్నా
ఓకే మధ్యాహ్నం లంచ్ చేస్తారు నైట్ టిఫిన్ చేస్తారు
ఆ చేస్తాం మేడంమ్
అ మ ముల్‌ ఆ తెమార్నింగ్ అయి అ
ఆహ ఏం త నా మీద
ఆ బా ఆ మి టు ఏది ఎవడంటె ఇష్టం మేడం బాగా
మాకు ఇంటి దేవుడు కూడా వెంట రాము రాములు వారు
ఆ
ఆ సరే అంటే తిరుపతికి వెళ్తుంటాము ఇక్కడ మెయిన్ గా ఏంటి దేవుడు అంటే అమళవారు మ తిరుపతి కూడా ఎక్కువ పోతుంటాం తిరుపతి ఇయర్ కి టూ టైమ్స్ అట్లా పోతూ ఉంటావు
ఉమనాకు కూడా రాములవారు అంటేనే ఇష్టం మేడం ఇష్టం ఎక్కువ ఆ అట్లా అని మేతర్వాత ఉఅయ నమ్మకమ్ మ ఇట్లా దేవుని కెళ్డి అట్లా ఏదైనా కోరు నెరవేరాలని నెరవేరిన తర్వాత మేము ఇట్లా ఉన్నామని ఒప్పుకున్నాం మేడం అట్లా
ఉంటారా
ఆ వెళ్తాం మేడం చాలా బాగుంటది మేడ అక్కడ
దగ్గరము కదా ఇంకా మేము ఇం ఇక్కడి నుంచి రావాలి వెంతతుకల్ అన్ననే బంద
కర్ణశాల బాగుంటది మేడం అక్కడ అన్ని రాముల వారికి ఆ సంబంధించి దీయి ప్రదేశాలు చాలా బాగుంటాయిడి
అ అవునా కానీ మా కుక్క కోరిక ఏమంటే వ బాగా షె బోట్ లో రావాలని కాకినాడ నుంచి అవి కుదరట్లేదు
ఆ
బాగుంటది కదా బోర్ర్ జర్నీ అంటే ఆ బోడ్జన్ అయితే బాగుంటది కాకపోతే మే ట్రైన్ కి వస్తము డైరక్ట్ భద్రాచలం ట్రె ని కె అక్కడికి వచ్చి రెండు సార్లు పిల్లల ఎంటికలు అక్క మావి ఇంకా బాగుంటది ఈసారి సమ్మర్ కూడా రావాలనుకున్నాము కుదరలేదు కొంచెం ఆ కొంచెం ప్రతిష్ట ఉండే ఊర్లో గుడివి ఇంకా రాలెదు ప్పయ ను ఇ సా యిల్ ద్దాం అనుకున్నా ఇంకా నెక్స్ట్ విదష్టానన్నా వెళ్ళాలి ఒకసారి చూసుకోడి మీకెంత దూరం ఉంటుందండి అక్కడ నుంచి
ఏంటిదండి భద్రాచలం చాలా దూరం ఉంటదండి అంటే ఇక్కడ నుండి అడి ఆ ఒక యిట్ ఎనిమిది గంటలు పడుతుంది అనుకుంటాండి
అంటే మీరు తెలంగాణ సైడే గదా భద్రా చెలం కానీ అంత దూరమా
అంటే అంటే రోడ్లు కొంచెం దూరం దూరం ఉంటాయండి దగ్గ దగ్గరే అనుకుంటా ఆ ఇగ కొంచెం మాది ఊరు కదండి ఇగా వెహికల్స్ పట్టుకుని పోవాలంటే కొంచెం దూరమే పడుతుంది ఇగా ట్రైన్లు అవి ఇవి అంటే తొందరని ఎళతారు కావచ్చండి
అవునవునండి మాకు ఇక్కడ నుంచి విజయవాడ విజయవాడ ను భద్రాచలం వెళ్ళాలి మాకు టైం ఎక్కువ తీసు
అ అవునండి మాకు గూడామంటే మా మయ్య వాళ్ళు ఎళ్ళిరు నేను గూడా ఎప్పుడు ఎళ్ళలే అ అంటారు వాళ్ళు వెహికల్ తీసుకునింటే కొంచెం టైం పడతది అందరం అట్లాన్ ట్రైన్లకి అవి బుక్ చేసు తొందరగా ఎళ్ళొచ్చు అనేస్తే అంటారు
ఆ మీకు ట్రైన్స్ ఉంటే డైరెక్ట్ తొందరగా ఎళ్ళొచ్చు వా ఎక్స్ప్రెస్ బుక్ చేసుకుంటే తొందరగా సిక్స్ సెవెన్ అవర్స్ స పట్టొచ్చు మెబి మ్ ఇకైతే చెపాతీ చేయాలి కర్రీ మళ్ళ
ఆ అవునండి అప్పు మార్నింగ్ది పప్పు చారు ఉందండి దాంట్లో బాగుంటదండి చపాతి
పప్పు చార్లో చపాతి తింటారా
టి లో అంటే ఫాస్టింగ్ వదిలేసి పిల్లలకి ఏమో ఇట్లా పప్పుచారు ఉందండి మేము సపరేట్ గా ఇగా టీలన్నా దీంట్లన్నా పాలల్లో అన్నా ఇట్లా స్వీట్ అనే తింటాం అండి ఇగా
ఓకే ఓకే కర్రీస్ తీనరా
ఆ తినమండ అయితే
ఆహ ఎందుకట్లా కర్రీస్ లో తినరు మీరు
అంటే నా ఫాస్టింగ్ కదండి ఈ రోజు అయ్య అ అంత మార్నింగ్ వదిలేసి ఈ మళ్ళీ కారంతో తినడం అంటే ఈ మళ్ళా తిన్నాం గదండి అట్లా
ఓకే ఓకే అ నాకు తెలిదు అడుగుతున్నా జస్ట్ మేము మేమైతే ఫాస్టింగ్ ఉంటే కర్రీ చపాతి ఇట్లా తింటాం అనమాట ఆ అందుకే అడుగుతున్న మీరు ఎలా ఉంటారు అ
అవునండి ఆ కొంతమంది తింటారండి కారం కొంతమంది ఏమో ఇష్టం ఇగా ఫాస్టింగ్ ముందు ఇప్పుడు వదులతోనేమో తింటరు కారం ముందు ఇలా పా ఆ మధ్యాహ్నం వదిలేసిన వాళ్ళేమో ఏ కారం తినచ్చు మా సాయంత్రం వదిలిసిన వాళ్ళము పొద్దున్న స్వీట్ చేసుకోని తింటారు అండి అట్లా
అవునవును దేవునికి పెట్టిన స్వీట్ తిని ఏదైనా పండ్లు అట్లా తింటారు సరేలేండి మేడం ఉంది ఉంటా థ్యాంక్యూ ధన్యవాదాలు అ ఓకే